హలో హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఆ ఏం ప్రిపేర్ అయి ఆ ఏం ప్రిపేర్ అయినావ్ ఈరోజు
ఇ రోజు జనరల్ గా అగ్రికల్చర్ అయ్ అది అవలే
ఎంత దూరం వచ్చినావు
జనరల్ అగ్రికల్చర్ ఏం కాలేదు
ఏం జదలేరు మన సబ్జెక్ట్స్ ఏం జదలేదు అయితే
వస్తున్నాయి మాటలు
ఆ ఇప్పుడేలే బ్రేక్ అవుతుంది ఇప్పుడు బాగా అనిపిస్తున్నాయిలే
క్లియర్ గా వస్తుందా
ఆ వస్తుంది
ఆ ఎవరో వచ్చున్నారు ఇక్ ఇక్కడికి గ్రౌండ్ లో నాక్ దేల్సి సీఎం అనుకుంటా
గ్రౌండ్క ఆహా సీఎమ్మా
హెలిప్యాడ్ ఉంది కదా
ఓకే ఓకే ఆయన ఒకవేళ వచ్చిండే ఈ వరకి బందోబస్తుత్ అంతా వుండింటది కదా
ఉంది కదా ఇక్కడ అంతా బ్యారికేడ్లు పెట్టేసింటారు
ఆ నేను ఇప్పుడే స్టార్ట్ అయ వచ్చేద నువ్వు కనీసం సగం దూరం అయినా వస్
నేన్ టనల్ దగ్గర ఉన్నా
టనళ్ దగ్గరికి వచ్చేసావా ఓకే ఓకే
ఊ
ఊ ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదా బారగెట్లు ఉంటే
లేదు వే ఉంది ఓ మనకేమి ఇబ్బంది లే వెళ్ళిపోయినటున్నాడు
మల నిదంత అప్డేట్స్ ఇక్కడ ఇక్కడే అవి అంటే ఆప్ పనులు చేస్తున్నట్టు ఈ పనులు చేస్తున్నట్టు ఫొటోస్ వచ్చాయి ఆ ఎవరితోనూ ఇప్పుడు వికలాంగులు ఉండ అప్పుడు కూడా ఫ్రీ బస్ లో ఆ దాని ఆ జెన్స్కి జెన్నికి అప్పుడు జెన్స్కి ఫ్రీ ఉంటాడు ఆ
ఈ రోజు నుంచా
అదే ఫోటోలు నిన్నయి అది ఏ రోజు నుంచి నేను ఎప్పుడు పోస్ట్ చేసింది ఎప్పుడు చూడలే ఫోటోస్ అయితే ఉవునున్ నాయి తీసుకుంటావా
నడిచ్చే వస్తుదు నా ఇంకా
ఇస్కోండ్రా ఓ ని ఇస్తం
తీసుకొని వాస్తాలేలాక్పోతే
తీసుకొని వస్తే కాలు కట్ అయిపోతారు కదా
ఉమ్
తాల్ గట్ట అయిపోతది అద నువ్వు నువ్వు బైక్ తీసుకున్నా బైక్ లో పోతా అట్లనే మాట్లాడు కొద్దిసేపు
ఉమ్ హు
ఒక టెన్ టెన్ మినిట్స్ ఊరికే కాల్ వేస్ట్ అయిపోతంది నడిచా నాకు నీకు పర్లేదుంటే పర్లేదు నాకు కూడా
నాకేం పర్లేదు ఎట్లో ఫిజికల్ యాక్టివిటీలు తక్కువ
అయితార నడిచేరా ఇన్నా
ఉమ్
ఆ
జనాలు విచిత్రంగా చూస్తారా అని
యా అది నిదమే అవును అవును ఆ ఇదన్న అచ్చపోతే ఓవర్ ఆక్షన్ంద
ఓక నిమిష ఆగు మేబి
ఆ
చూస్తా వెళ్ళ ఇప్పుడు టన్నల్ దగ్గర ఎక్కతా ఉంటారు
అవునా రాంగ్ టైమ్ లో కాల్ చేస్తాను సరేలే కట్ చేసేస్తాను నేను
వద్దు వద్లే మోహన్ మోహన్ మోహన్ వెళ్ళిపోయినర నాయన్లు
కాల చేయ
ఉ దన్లో కాల కట్టాపోదు
కట్ చేసే కట్ చేసేసి బ్యాగ్కి వచ్చేస్తాధి
వదద్దులే ని మెల్లాగా పోయి తీసుకొస్తాలే బండి మాట్లాడు
మళ్ళీ నేను నడుచుకుంటా పోయేద నేను ఆల్రెడీ సగం దూరం వచ్చేసిన్నా సర్లేను ఆ ఆహా సరే బైరాపో నేన్ ముందుకు నడుచకుంటా పోతావ ఆ సరే అదే విచిత్రంగా చూస్తారాని
చిత్రంగాల అద అంత లేదు ఇం
య భూతులంతా మాట్లాడుద్దు
ఓ అందుకే కంట్రోల్డ్
సరేలే మేం ముందుకు నడుచుకొని వస్తా
మ్మ్ విచిత్రంగా చూస్తే ఏం చేసేది చెప్పు
ఏం చేసేది చెప్పు అంటె ఏమి చేసది ఇంగ
ఈ ఈ ఫిజికల్ యాక్టివిటీ చెయ్యల్ల
లేదు లే ఇంగ రా ఏం కాదు లే
మ్మ్
ఆ అప్పుడు మా ప్లేస్ దగ్గర ఉన్నదే పోయింది అనుకున్నాను
ఏంది
మనకి దగ్గరగా మళ్ళీ లేకపోతే మళ్ళీ వాళ్ళని రమ్మని చెప్పు
ఎవరిని నీకేం బండి కావల్ల
పల్లేదు అరుచక్ ఊరికే అడిగినాలే
ఆ ఇందాక నుంచి బండి మీద తిరిగి తిరిగి అలవాటు అయింద ఎట్లా
ఇట్లా మాట్లు మాట్లాడితే నేను దేంట్లో మాట్లాడుత కూడా ఆలోచించను బూతులు మాట్లాడతా నేను
ఈ ఆ హహ హా
నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు నీ బండి మీద
మరి ఇంక బండి అవసరం లేదు ఎట్లా పొయ్యేది ఈడికే కదా
మ్మ్ సరేలే వచ్చేసినావా
ఉన్న లో తున్న పైకి ఎక్కుతున్నా
మ్మ్ తన్నల్ పైకి ఇప్పుడు ఎక్కుతున్నావా
ఆ
మ్మ్ సరే నేను మా కాలేజ్ దగ్గర ఉన్నా
ఆదే గేట్ దగ్
ఆ ఆ మ్మ్
టూ మినిట్స్ నీ దగ్గర ఉంటా
రా చిన్నగా రాలే పర్లేదు ఇంగ టైం ఉంది కదా
మ్మ్ హు
ఇంగా టైమ్ ఉంది కదా రా చిన్నగా
మ్మ్ హు
ఆ ఇంగ ఒక ఫోర్ మినిట్స్
ఓ ఫోర్ మినిట్స్ ఉందా ఇంకా నీ టాస్క్ కి
ఇగ
మ్మ్
ఎందో ఈ అవస్థలు ఇప్పుడు వీళ్ళు ఎవరు సారోళ్ళు వాకింగ్ జాగింగ్ ఇట్లా రారా
ఇప్పుడు అలా చేరాం ఇప్పుడు చేస్తుంటారు నాక్ తెలిసి డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతున్నారు పోలీసు లో
ఓ ఊను పోలీసులందరూ వచ్చినారే పవన్ కళ్యాణ్ వచ్చినట్టున్నాడు
పవన్ కళ్యాణ
ఆ
ఉండొచ్చు
అంటే ఇక్కడ బ్యానర్లని పవన్ కళ్యాణ్ వి పెట్టింటే
పవన్ కళ్యాణే వచ్చింటాడు
నాకు భయం పోలీసులను చూస్తే ఆహా అది అంతే అట్ల సరే మనం అటు ముందుకు నడిచు పోతుంట
ఎవరు నేను ఆల్రెడీ ఫాస్ట్ గానే నడుస్తున్నా
అదే నువ్ ఫాస్ట్ంగ్ నడుస్తావ్ కదా ముందు కాలేజ్ గేట్ దాట్ ముందుకు కు పో
ఆ సరే ఆ ఉ చెప్పు
అదే డైమండ్ వర్ కు ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగు ఉంది
సింపుల్ ఫామ్ల మీద పోవాలా ఫస్ట్
ఆ
ఫస్ట్ ఫస్ట్ ఒక అప్రోచ్ నేర్చుకోవాలి నువ్వు ఏంది తెలుసా
అంటే అదే సేమ్ అంత ఎఫిషియన్సీ లోనే ఎన్ని ఉన్నాయో
మనకి ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్
ఆ
ఇది వరూకటి రోజులో నెంబర్ ఆఫ్ డేస్ అడిగేవాళ్ళు ఇంతలో ఇంత పని చేస్తే నెక్స్ట్ ఎంత కంప్లీట్ అవుతుందిని
ఆ
ఎఫిషియన్సీస్ ఇచ్చి వాటి నుంచి కనుక్కోమంటు సో మనం ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వర్కౌట్ చేయాల
ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీలో మళ్ళీ ఇది టైం టైం అంటే దాంట్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి
ఉమ్
ఇద్దరు కలిపి చేస్త ఇద్దరు కలిపి ఒక వర్క్ చేస్తే
హ అదే ఉంటది ఇద్దరు కలిసి ఇద్దరు ఎఫిషియన్సీలు ఇస్తారు
ఆ
ఇద్దరు ఎఫిషియన్సీలు ఇచ్చి ఒకరు కలిసి పని చేస్తారు తర్వాత ఒకరు లిఫ్ట్ అయిపోతు అతడు మిగతా వర్క్ ఎంత ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనే అది ఇది ఉంటది అనమాట
అదే అదే
దానికి ఫస్ట్ మనం టోటల్ వర్క్ అనుకోవాలా టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం ద్వారా వస్తుంది
అదే రెండు నువ్వు చెప్పిన ఉండేడి మెతడు ఉంది ఇది కూడా ఉంది
ఆయన చెప్పినాడు కదా ఎల్సీ ఎం మెథడ్ చూసినా నువు
స రెండు రెండు రెండు ఐడియా వ చిందికు రెండు చేయగలను
ఆహా నన్ను అడిగితే ఎల్ సిఎం మెతాడే ఈజీ ఉంటది ఎందుకంటే నువ్వు నువ్వు యూనిట్ ర మెడ్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎల్సియం తీసుకుంటావు
కాకతే ఎల్సిఎం అయినా యూనిటరీ మెథడ్ అయినా కాకపోతే మనం
స్టార్టింగ్ లోనే ఎల్సిఎం చేసాం అనుకో ఎఫిషియన్సీస్ వచ్చేస్తాయి వాళ్ళవి
అవును
ఆ ఎఫిషియన్సీస్ వస్తే నీకు ఆల్రెడీ ఒక రోజుకి వర్క్ చేస్తున్నారు కాబట్టి కంప్లీటెడ్ వర్క్ ఎన్ని రోజులో లోన్ అవుతది ఎంత మగిలింది ఈజీ అయిపోతుది అ
అదే టోటల్ వర్క్ తెలుస్తుంది యూనిట్స్ లో నన్ను ఉన్నా అని అనుకున్నా రెండు అంటే ఒక్కొక్క మోడల్ తగ్గట్టు కొన్ని మోడల్స్ కి యూనిట్ యూనిటరీ మెథడ్ ఈసీ కరెక్ట్గా చేసేవచ్చు కొన్ని మోడల్స్ కి ఎల్ సి ఎం మెథడ్ ఈసీ ఆ నువ్ ఎంత వరకు వచ్చినవు ఆ
గేట్ నేను ముందుకు ఇట్ సైడ్ నేను కనిపిచాన నెను ఓ ఓ ఎదురుగా ఉండేది నువ్వా ఆ షార్ట్ టెంపర్ పెరిగిపోతోంది నీకు
మళ్ళెందుకు ఎనకి నడుస్తునవ్
య ఎకి నేనే అద నేను యా ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇంకా ముందుకు వెళ్ళిపోతానని చెప్పేసి అట్లా అంటే మళ్ళీ కొంచెం వెనక్కి తిరిగినా వచ్చ సరేలే కాల్ కట్ చేస్తాను ఆ